హలో
ఆ చెప్పు
చెప్పాలన్న ఈగ నువ్వే రేపు పోత్తూరు అంటా ఎట్లేజెయలో అర్ధమైత
ఏయ్ నువ్ పో మళ్ళ మామ ఫీల్ అయితాడు
ముందే గా విల్ వాళ్ళు ఫీల్ అయితురు
ముందు ఫీల్ ఆయితుండు మళ్ళా హ అట్లా అనుకుంటారు ఉన్న మర్యాద పోగొట్టకూడదు చిన్న చిన్న విషయాల్లో తర్వాత ఎక్కువ ఏమైనా అయితే నీకు చెప్పడానికి ఉంటది
ఉమ్
నేను చెప్పినా మీరు చేశారు ఇప్పుడు అనుభవించండి అని చెప్ప అపుడ నేను కూడ ప్చ్ నువ్వు చాలా సీరియస్ ఉండే కదా ఇప్పుడు నేన్ కూడా ఆలోచించినారే ఈయన చేప్పేది గూడా నిజం ఉంది కదా రేపటి రోజు మంచిగా ఉంటే మంచిది గాని కాకపోతే మళ్ళ ప్రాబ్లమే అని నేను కూడా అను
ఇప్పుడు ఏమైందన్న వీళ్ళు ఏమైందంటే వాళ్ళు మొత్తం ఫ అందరు ఒప్పుకున్నారు నన్ను ఒకడిని ఫెమ్ జేసిండ్రు
ఊమ్
అప్పుడు నాకు కూడా ఏంజెదు ఏమనిపిస్తది రేపటి రోజు ఏమన్నా మంచిగా అయితే ఓకే లేదు అంటే టె ఏమన్న ఇబ్బంది అయిందిఅనుకో మనం వేరే కాడ జూసినప్పుడు
ఊమ్
ఇంత మంచి అక్కడ జేస్తుండే నువ్వే ఇంత చేసినావు అని మళ్ళీ మన మీదేస్తారు
ఇగ అనిల్ అనిల్ కూడా కొద్దిగా అటు ఇటు ఉన్నాడు ఆయన కి కూడా గట్టిగా అని జెప్తే
ఊహ్ ఇప్పుడు అనిల్ ఒకే ఇప్పుడు ఏం జేస్తడు అందరు ఒప్పుకున్న తర్వాత అఫ్ఫడే చెప్తుండే ఆ
ఊమ్
ఇట్ల ఇట్లా అందరు ఒప్పుకున్నారు అరవిందు రేప్ర రేపటి రోజు ఏమన్నా అయిందనుకో మన ఇద్దరు పేర్లు దీస్తరు
ఉమ్ అట్లా జెప్తుండాలే ఉమ్ ఉంది కత మరి
జేసంగా వంద నువ్ సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము
మనం ఏం చేయలేం లే లైట్ తీసుకోవాలి
లైట్ తీసుకోవాలి ఎట్లా పడితే ఆళ్ళు పొ రమ్మంటే పోవాలి లేదు వద్దు అంటే మనం మనం మ మనకాడ మనం కూర్చోవాలి
నువ్ బో రేపు రేప్ పోకపోతే మంచిగా ఉండది ఇంకా రేప్ పొ
ఆ
పోయి మాట్లావా ఇప్పుడు వాళ్ళ ఇల్లు జూసి మళ్ళా మన మన మనకెయి ఒస్తరు ఆళ్ళు
ఆహ ఇప్పుడు వాళ్ళ ఇల్లు మనం జూసిన్ దర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇ ఏమంటారు ఎంగేజ్మెం ట్కే ఒస్తారిగా ఏమంటారు మన దాంట్లో గోళ అంటరు జూడు
ఊమ్ గో అ జేసుకుంటారు ఇప్పుడు పెళ్ళి కూడా నెక్స్ట్ మంతే చేస్తారేమో పెళ్ళి గూడా
ఇప్పుడు ఇపుడు గోల్డ్ దాని తర్వాత పెళ్ళి మొత్తం టైం లేదు మొత్తం డైరెక్ట్ ఫస్ట్ పెళ్ ళ్లే ఏసేస్తే అయిపోతది
ఆ చెప్పు నువ్వు నేను జెప్తే వింటరుగా
సెప్తా ఇగ రేపటి రోజు ఆ పోయి అచ్చిన్ తర్వాత మేమ్ గోల్కొస్తాం ఏదో ఒకటి జెప్తరు గదా
ఊమ్
వొస్తునప్పుడు మనం జెప్పచ్చిగా గోడు బీలు ఎందుకు మనకు ఉందే ఆ ఖర్చులు అయితాయి మళ్ళీ టైం గూడా లేదు ముందే సమ్మర్ ఎక్కువ ఉంది తొందరగా డేట్ దీసుకొని పెళ్లే చేసేద్దాం అని జెప్తా
అంతే ఇగ పె పెళ్ళి పెళ్ళి గూడా ఇప్పుడు పైసలు అయితే ఎప్పుడైనా దీసుకోవచ్చు
పైసల్ అయిపోతయన్న ఎందుకవవు అని లోన్ దీస్కుంటడు కొంచెం ఆప్
ఏ రెండు రెండున్నర ఆపుతా ఆగుతమన్నారటళ్లు
అదే రెండు రెండున్నర ఆగుతరు పదిహేను వరకయ వాళ్ళకె ఇయాలి గదా ఇగ
ప పదిహేను వాళ్ళకి ఇయ్యాలి మళ్ళా మనకు పెళ్లి ఖర్చుకి ఒ పదయినా కావాలిగ
ఆ ఫ్లాట్ అమ్మేస్తరు అనుకుంటా ఇగ
ప్లాట్ ఎవరు తీసుకుంటారు ఈ ఇప్పుడు అర్జెంట్ లో
ఆయనే తీసుకుంటడు మీ ఫౌండేషన్
ఆయన వేస్ట్ అయన
ఆయన పైసలు ఇయడన ఇప్పుడు అవసరం ఉంది పైసలు ఇమ్మంటే యియ్యడు మీ ప్లాట్ ఇచ్చేసేయండి పైస లన్టే ఇస్తడు
ఇస్తడు అట్లాంటి ఇస్తాడైనా ఊ
పగార్ ఫ్యామిలీ మొత్తం అట్లనే ఉంటుది వాళ్ళది
దేవు భాయిది న ఎంగేజ్ మెంట్ కి పిలువలే దేవ భా
పిల్వలే అన్న మేము పోదాం అనుకున్నాం తెలుసా ఆ రోజు ఫ్రీగానే ఉండే మేము నాన్నగారు కూడా ఉండే బండితోతి పోయి ఆ బండితో ని పోయొద్దామారా అంటుండే నేను చెప్పిన అరే మనకు పిలవలేదు ఎట్లా పోతాం రా అని నేను చెప్పినా కంసే కం కొంచెం చెప్తే అయిపోతుండే కదన్న వాళ్ళు వస్తుర్రని వాళ్ళ గురించి అయితే చెప్పిండు ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇంటికానే ఉన్నాం కదా
ఊ హు
కొత్తపల్లిలున్నాం మనం అప్పుడు ఫోన్ చేసిండు నాకు
ఏ చాలా మంది పోయారు భింపూర్ కాబట్టి చెప్పలే చెప్తే మనం మీ బైక్ తోని వ
మె మ్ బైక్ తోనే వెళ్ళిపోతుండే వాడు పోయిడు డ్యూటీికి
అండ్ మంచికి ఉందప్పా ఎంగేజ్మెంట్ ఉందా నెక్స్ట్ ఇయరా
నెక్స్ట్ ఇయర్ ఏవంది ఇరవై ఇస్తారంట వాని కి
మొత్తం ఇరవైనా బంగారం
మన్నాలు తులాలు బంగారం ఒక బండి ద వీన్కమిస్తార నా వీళ్ళు వాళ్ళు మొత్తం చెప్తారు వీడు అవున అంటాడు తర్వాత వీళ్ళని మొత్తం మాయా చేస్తారు వాళ్ళు
ఆ అవి ఒక ర ఇస్తారు ఈయన ఇంట్లోంచి పెళ్లిి చేసుకుంటే ఇ ట్టి పైసల నుంచి చేసుకుంటే అది ఇది అంటాండడు మళ్ల
అవు అదే అట్లనే వేసుకుంటాడంట
అట్లా చేేసుకుంటే మళ్ళీ ఆయన రామ్ గారిదే ప్రాబ్లం బ
వానికి చెప్పినా నువ్వు ఇట్లా మంచిగా ఒప్పుకుంటున్నా వు రేపటి రోజు నీ మీదనే బాీ ఉంటది వాన్ పైసలు వాడు తీసుకని వె పోతాడు అని చెప్పినా ఆనికి
హ
వాడేమోయ్యా ఆ నేను చేసేస్తా అంటుండే వాడు
నిచయం నిశ్చసి మనకేంది ఇప్పు తర్వా తర్వాత తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఏం తెయదు కాగాని
అ
కూడా బావయి రోడ్డు మోడు చేసుకుంటే కొద్దిగా మనం కూడా ఫైనాన్షియల్గాార్టిట్ ఎతే మనం
ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ అయిపోతాం ఇప్పుడు రెండు మూడు ఇప్పుడు కొత్త కొత్తగా ఉంది కదా ఇప్పుడే ఇస్తారు మళ్ళీ రేపటి రోజే ఇయ్యారు లైడ్ తీసుకుంటారు
అదే అదే ఇప్పుడు ఆయన చేస్తు ండు నాలు ఊర్లో చేస్తుండు ఊర్లో ఏంటంటే ఆల్రెడీ హండ్రె నైీ అది మంచిగా ఉంది సెవెంటీ పర్సెంట్ అయితే మంచిగానే ఉందిది దాని పైన నుంచి ఇప్పుడు ఏ పూతలు వేసేస్తాడు లక్షలు అవుతుది అది లక్ష లక్షలన్నరలో అవుతుది అది మళ్ళా ఇప్పుడు రాపిచ్చిండంట నిన్న
ఆ
నుంచే మల్ల
మంచిగా పత్లా పత్లా వేసుకుంటే అయిపోత
పత్ల పత్ల ఇస్తాడు మళ
వేసుకుంటే దాంట్లో మనకు మిగులుతాయి. వేరే దాంట్లో కొంచెం కొంచెం మిగిలిన సెట్ అయిపోతది.
పది ఇప్పుడు
ఇప్పుడే ఉంటదు అన్న ఇప్పుడు నేను కూడా ఈ పెళ్ళిళ్ళ బిల్లిలు
ఉ నువ్వు ఇంటికానే ఉంటావేమో మేబి అనుకుంటా నేనైతే
అదే అనుకుంటున్నా ఇక అయిపోయిన అయ్యేటట్టే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో వాళ్ళు గోల్ బిల్ ఏమన్న అన్నరూ అనుకో ఇంటికానే ఉండబడతది.
ఇంటికానే ఉండాలి మళ్ళా అనిల్ ఎంగేజ్మెంట్ అవి ఇవి అంటే కూడా ఉండాలి.
ఆ అనిల్ కూడా చేసుకుంటాడ ఇగ
ఏమో ఇప్పుడు చేసుకో అది కన్ఫామ్ లేదు కాగాని ఆ అమ్మాయితో మాట్లాడుతు అనార్పల్లి అమ్మాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఇది ఆటో ఇటో అడుగుతున్నారు ఆట వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళు ఆట ఎట్లా ఉన్నాడు అబ్బాయి అది ఇది అని మీ చంద్ర కాక్యూ ఉంది కదా వాళ్ళ కూడా వాళ్ళరు మనకు వాళ్ళ మామయ్య ఈ చంద్ర కాకి వాళ్ళ ఒక్కటే అపార్ట్మెంట్ అట
అవునా
అయితే మంచోడే కూర్రాడ అయితే మంచోడే ఫ్యామిలీ కూడా మంచిది. అటుళ్ళు అయినకు కాల్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఓకే అంటే అమ్మాయి కూడా చెప్పిందంట లట్టా లేకపోతే ఏమైతది అందరు మంచోళ్ళే అంటున్నారు కదా అని
అవు
ఎజ్మెంట్ చేసుకుంటాడు అనుకుంటున్న నేనే ఎం చూడాలి
చూడాలి ఇక నేను కూడా వద్దాం అనుకుంటున్నా ఇగా రేపు తెలుస్తది ఏమైతుందో అని
హు అవున
రేపు తెలిస్తే ఇగ ఏమైతది అనేది వద్దాం అనుకుంటున్నాన్నానేం కూడా ఇటుంటే ఇగ దాంట్లోనే అయిపోతది పెళ్ళిళ్ళలు బిల్లిళ్ళలు షమాన్లు అనుకుంటా అ దానికి
ఆయితది నువు ఏప్రిల్ లో రావు మే ఈ నోటిఫేషన్లు అంత పర్ఫెక్ట్ అయితే చెప్తలేరు ఉంటే ఉండు నేనైనా ఇప్పుడు అని లింగేష్ అనిల్ ఎంగేజ్మెంట్ అంటే వస్తా నేను ఇప్పు నీ ఎంగేజమెంట్కి రానులే
అట్లుంటదా అన్న
ఏ ఇప్పుడు ఎంగేజ్మెంట్కి పెళ్లికి అంటే ఎట్లా కుదురుతది మళ్ళీ ఏప్రిల్ ఆ విద్యా విద్యా విద్య పెళ్ళి అప్పుడు ఎంగేజ్మెంట్ ఉంటే ఏం కాదు
మేము కూడా అటే పోదామని చూస్తున్నాం కొత్తపల్లి కానీ ఆ ఎంగేజ్మెంట్ ఆ దాంట్లో దీంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు అశ్విని నీడ పట్టించుకుంటారు అని చూస్తున్నా
మరి ఈమ ఫిఫ్త్ మంత్ ఇక్కనే ఉంటారా మీ ఊర్లో మీ ఇంటికాడనే
అదే చూస్తున్నా నేనైతే చెప్పిన వాళ్ళ ఎంగేజ్మెంట్ అంది అక్కడ ఇట్లా కదా నీకెవరు చూస్తార ఆడా ఎవరు ఉండరు కదా
ఆ ఏం చెప్తుంది మళ్లీ
ఆ అమ్మా సైలెంస్ సైలెంట్ అయిపోయింద ఆమె అమ్మ బానే చూసుకుంటుంది ప్రస్తుతం
ఇప్పుడు ఆమెకు ఉండాలి ఇప్పుడు ఉండాల అన్నీగా
ఆమెకి ఏం పయలేదన్న తింట ఉంటుంది పడుకుంటుంది అంతే ఇక ఇక్కడన్నా బానే ఉంది కాగాని ఇప్పుడు నేను వెళ్ళిపోతేనే ఏం చేస్తారు
హు హ్
అందుకనే భయం వస్తుంది న వస్తే అక్కడ అక్కడ వద్లేసి వస్తే మంచిగా ఉంటుండే అమ్మ కూడా చేనుల దానిలో దీని లేకపోతుది
నువ్వు ఇప్పుడు చూడు ఈ మంత్ ఉందని ఫిఫ్త్ మంత్ లో అక్కడే పెట్టిరా ఎవడొక్కరు చూసుకుంటారు ఎందుకంటే చాలా మంది ఉంటారు తీసుకుంటాం మళ్ళా అమ్మ ఇప్పుడు వర్క్ చేయాలి సరే
ఆ సరే
ఫోన్ చేయిపుడు రే తవాజేస్త
సరే
సరే